ఏం చేస్తున్నావ్
ఏం లే ఖాళీయే నువ్వేం చేస్తున్నావు
కాళియే నేను ఇప్పుడు దాక మా వదినాలకు ఫోటోలు షేర్ చేసిన
ఆహా అయిపోయినాయా మొత్తం షేర్ చేసినావా
ఆ మ్యాక్సిమం వన్ నాట్ ఎయిట్ మంత ఎన్ని ఉన్నాయి మొత్తం షేర్ జేసిన ఇప్పుడే అయిపోయింది నీక్ కాల్ వచ్చింది
తిన్నావా మధ్యాహ్నం
ఆ తిన్నా నువ్వు తిన్నవా
తిన్నా ఏం కూర ఎస్సిరు మీ హస్టలా
లా దాంట్లో అ మిచ్చిరి మీదాంట్లో
మా అది ఏంది అది వంకాయ ఎసి చిరా అది మొత్తం గింజలు గింజలు ఉంది అసలు ఏం తిననే తినలే అసలు చ హ్మ్
హాస్టల్ కి రావచ్చు కదా పెడతా నీకు
ఆ మీ హాస్టల్లో మీ హాస్టల్లో బావుందా ఫుడ్
అంటే ఈ రోజు బానే
నీది అది కారం డబ్బాను నెయ్యి నా దగ్గర్నే ఉంది
సేమ్ ఉండేది కొత్త పీస్ మీరే డెకరేషన్ అక్కడ లేవ బర్డే డెకరేట్ నా దగ్గర ఉన్న
ఆ అవును కదా ఆ రోజు దీస్కుపోయినా అ నాది కూడా కాదు నా పక్కన ఆమెది
రేపు దీస్కొని వస్తది ఇప్పుడు జాను అడగుతుంది
ఏమ కావాలన
ఆ డెకరేషన్ ఏమైనా ఉన్నాయా అని నేన్ ఏం రిప్లై ఇయట్లే స్మరన్ బర్డె అనుకుంట లేపోతే ఫోన్ మర్చి బర్డే
ఓ ఆళ్ళు మాట్లాడుకోట్లేదేమో మాట్లాడతరా
ఏమ తెలీదు హ్మ్ అదేమంటారు డెకరేషన్ వీడియోస్ డెకరేషన్ ఐటమ్స్ రేప్ దీస్తరా
తీస్కొస్సవా
ఎందుకు కావాల మీవోళ్ళకి
ఏ మావొళ్ళకి ఏం అవసరం లేదు ఉంచుకొ నీదగ్గర్నే ఇప్పుడు ఎవరు బాయ నేన ఎవరు బర్డేలు జేస్తున్నా
అదే వు దగ్గరైతేనీ అ నాదే బర్డే ఉంది యాప్రిల్ థర్టి
అవును కాదా నెక్స్ట్ మంత్ ఆ ఇయ్యి పార్టీ లేదా మరి
రెండు నేనే జేస్కుంట
అ మా మాకు పార్టీ ఇయ్యవ మరి పోయిన బర్డే కంటే పార్టీ వడ్ దని ఇంటికి పోయినవ లేవ్వు ఇప్పుడైనా ఉంటావా మరే
ఎస్కెప్ అవుతా ఇప్పుడు గూడా ఆ మరి మీర్ బార్డే గిఫ్
అసలే లాస్ట్ బర్డే మళ్ళా తర్వాత నెక్స్ట్ నువ్వేడుంటావో నే నేడడుంటానో అ
అది కూడా కరెక్ట్ లేగాని బర్డే గిఫ్ట్స్ ఇయ్యాలి కదా మరి నువ్వు ర
ఆ ఇస్తా పెద్ద ఏమి ఇయ్యాలా ఆ ఒక ఒకా ఆ తులం బంగారం పెట్టాలా లేప్తే ఒక ప్లాట్ గొని ఇయ్యాల్న
ఫ్లాట్ జాల్లే ఏ ఒక పొలం చాలు ఒక ఎకరం పొలం చాలు
అమ్మా ఆయి
ఒక బ్రేస్ లెట్
ఆ ఇంక ఆ ఇంక ఇంక ఇంక ఏవన్నా ఉన్నాయ కోరికలు
ఇంక చాలు ఇనప్ ఎంతనేఅవి రొండా ఫెస్ట్కా
అబ్బ ఫెస్ట్ కప్పుడే రెడి అయితుర్ ఆనే
అవును ఇది నార్మల్గా వీటి మీద కూడా ఏసుకోవచ్చు. నార్మల్ గా జీన్స్ మీద ఏసుకోవచ్చు. విస్ ఆ
ఇగో ఎల్లుండి ఒమ్మె ఎల్లుండి ఎల్లుం డి ఎగ్జామ్ కి ఐడి కార్డు, ఒక పాస్ ఫొటో
ఏమ్ ఐడి కార్డు ఎవరు ఎవరిది ఐడి కార్
కాలేజ్ కాలేజ్ ఆ ఆ
ఆ అయినా నువ్వు నన్ను లేపు ఎప్పుడు లేస్తావు ఆ టైం కి నీ కూడా లేస్తా ఆయిన ఏం రాదు కానీ ఎళ్ళాలా అని అనిపిస్తుంది.
నాకు కూడా అదే అనిపిస్తుంది కాని ఇగ ఏమో ఇగ అటెమ్ చేద్దామా అనిపి పిస్ చింది ఎట్లా చేసినాం కదా ఫ్రీయే కదా అని
ఆ ఎల్లాలా అని అనిపిస్తుంది రానే రాదుగానీ బాధ అయితుంది ఏం రానే రాదు కానీ ఎట్లీస్ట్ సరే మనకి పైతాన్ వచ్చు కదా అ దండ్ల చూద్దాంలే పైతాన్, ఎస్ క్యు ఎల్ ఉంది కదా దాని మీద అన్నా చూద్దాంలే ఏం చేస్తాం.
అంతే చూడాలి అది జస్ట్ ఏదో అటెమ్ చేద్దామంటే
ఆ నీకన్నా ఇంకా శ్రీజ ఉంది నాక్